హలో వినిపిస్తుందా అక్క
ఆ వినిపిస్తూంది రా
బాగున్నావా అక్క
బాగున్నారా బిగ్ బాస్ చూసావా రా తిన్న తిన్
ఎందక్క
బిగ్ బస్ చూసావా నువ్వు
చూసాను అక్కడ నిన్న మనం ఫ్యాను
ఉ
మీరు ఏమో చూస్తార అక్క బిగ్ బాస్ ని
చూసా నేను కూడా
ఉ ఎవరికైనా
ఇద్దరి ఫైనా అసలు కళ్యాణ్ తనుజ
మనం కళ్యాణ్ పడలా ఫ్యాన్
నేను ఇద్దరి ఫ్యాను వాయిస్ ఏంటి బ్రేక్ అయితుంది జ చూస్
తగతార మీరు ఏం తీయలేదు గాని తే లేదు అని పడాల అంతే పడాల పడాల కళ్యాణ్ పడాల ఏం టస్కు లాక్ కైపెప్పి ఎట్ల బడరు పని ఉంటే అట్లా పెడతారు
ఏదైనా మూవీ చూసావా రా రీసెంట్ గా
ఆ చడలక్క ఈ మధ్య అయితేను మనం అంతా అవెంజర్స్ అలాంటి మనం ఎమి చెయాం
ఓకే
మామూలుగా ఉండదు అక్క మనం
దురంధర్ మూవీ చూడలేదా
చూసినవా అక్క ఉ లేదక్క నువ్వు
చూసా చూసా బాగుంటది త్రీ అవర్స్ ఉంది ఏది షారారత హవా హవా బావుంటాది చూడు
అదొక్కటిస్తే పో మోత మోగి అయపెంది అక్క స్టడి అవర్ స్టడీ రోజుకి ఎన్ని అవర్స్ జవతరక్కా మిరా
సెవెన్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ అలా
అన్ని అవర్స్ చవ్ తారా అక్క
హు
ఇంగేట్
చదవాల్సిందే రాంక్ ఉహు, మార్నింగ్ ఏ త సైజ్
ఆ
యోగా చేసుకుంటా
ఫిట్నెస్ కూడానా
హు, అది కావాలని ప్రజెంట్ అది నీ వాయిస్ బ్రేక్ ఐత్ ని సిగ్నల్ ఎక్కడుందో అక్కడికి రారా కొంచం నీ వాయిస్ బ్రేక్ అయితుంది.
అ ఇప్పుర్ ఇనప్రిస్ అక్క
ఆ వినిపిస్తుందిరా మిడిల్లో బ్రేక్ అయితుంన్ అనమాట మళ్ళీ నువ్వు వినిపిస్తుంది వినిపిస్
హు, అంటే ఇప్పుడు దానికి దానికి కనక్షన్ ఉన్నక్క ఏది ని ఎక్సైజ్కి మీ వర్కౌట్ కి చదివే దానికి దానికి
ఆ ఉంటదిరా అది, ప్చ్ ప్చ్ మార్నింగ్ ఒక షెడ్యూల్ లో ఎళ్తే చదువుకోవచ్చు మార్నింగ్ ఎల్ ఎక్సైజ్ ఒకవేళ మిస్యైంది అనుకో ఆ రోజు అయిపోనట్టే ఇంకా స్టడి చ్ మూడాఫ్ ఇంక అంతే అది చ్ ఏదో ఆ రోజు ఏదో చేయనట్టు ఏ ఏదో తక్కువ అయినట్టు అనిపిస్సది అనమాట ఆ డేలో
ఆహా ఆహా ముందు ఫిట్నెస్ ఉంటేనా ఏదైనా
ఆ మైండ్ ఫ్రెష్ అయిద్ది
మ్మ్ అంటే నార్మల్ బేసిక్ ఎక్సైజ్ దేనా
ఏంట్రా వాయిస్ంద కాలొస్తే వయిస్ వినిపిలే నీది ఇందాక
ఇప్పుడు వినిపిస్తుందాక
ఆ వినిపిస్తుందిరా
అంటే నేను అనేది ఏందంటే నార్మల్ బేసిక్ ఎక్సైజ్ లేనా లేక ఇంకా ఎక్కువగా చేస్తారని,
బేసిక్ వేరా ఎక్కువ ఏం కాదు జస్ట్ పనికొచ్చేవి మనకు చాలా అంటే ప్రజెంట్ ప్చ్. ఎక్కువ లేకుండా ఇప్పు మనం డైలీ తిండాని కే మరీ ఫిట్ గా కాకుండా ఇప్ ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండడానికి అంతే ఇంకా,
ఇంకొంచెం మైండ్ షార్ప్ కోసం అంతే
మ్మ్ బ్రెయిన్ షార్ప్ అవుద్ది అంతే, బాడీ ఏదనా మూమెంట్ ఉంటేనే మైండ్ షార్ప్గా ఉంటది లేకపోతే అంతే,
ఈరోజ్ బళష్ర్ పక్కన మతానగా
హు
మస్వర్లే ఇంది
వఫ డ్యాన్స్ చేసినా మైండ్ షార్ప్ అయిందంట
ఆ అదే అదిది ఎలిసిందేలే
ఒక డైలీ ఒక వన్ అవర్ ఆ
క్లాస్ రూమ్ లో మేడి చార్ దుబ్బింది
ఎందుకు ఏమైంది
అసలు ఫుల్ ఆయన చెప్పేది మాకు ఏం అర్ధం కాలేదుక్క నిద్ర వస్తా ఉంది ఫుల్ గా ఇంక లాస్ట్ మినిట్లు అందరినీ వచ్చి అడిగాడుక్క ఏది నీకు అర్థంమైందా అర్థమైందంది న ఈరికి నేను ఆడే అగిపోయినాను రాసుకున్న దగ్గర ఆయిగిపోయినాను నేను
ఓకే
ఇంకా ఆగిపోయే జరిగే సారు నీకు నిజంగా అర్థమైందిను ఇంక నేను నిజం ఒప్పుేసుకోవాలి నాకు రాద్ సార్ నాకు అర్ధం కాలలే జరింది వెేత్ దీ తర్వాత నాతో పోటే మ్
మ్యాస్ మీక్ ఉండదుగా
బయోస్టాటిస్టిక్స్ందాక్క
ఓకే మ్యాస్ మన్ వదలట్లేదా అయితే
పోర్తి తీర్లో కూడాందంట
అయితే
ఫస్టీర్, థార్డ్ ఇయర్, ఫోర్థీర్ చంపేస్తుందుక్క మమ్మల్ని
మ్యాథ్స్ లేదనే కదరా మేము ఇందులో తీసుకుందని మళ్ళీ ఇందులో కూడా మ్యాథ్స్ పెడతారా
ఆ మాటీ ఆ ఏం చేద్దాం అక్క మమ్మల్ని అసలు వదలనే వదలనంటాందే
అ చె. ఎక్కడికి వెళ్ళా మీ తోడు మీ వెనకాలే ఉ అంటుంది
ఆ ఫస్ట్ టైమ్ ఆయన రాశాడు ఆయన చెప్పినట్టే మేము రాసాం ఆడపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది.
ఎందుకు మొత్తం ఆపోజిట్ ఉందా
ఆ మొత్తం ఆపోజిట్ అక్క యూనిట్ తప్ప ఒక్క యూనిట్ వచ్చింది ఆయన ఆయన చెప్పింది మూడు యూనిట్లు అయితే వచ్చిందిాడ ఒక యూనిట్. ఇంకడ ఆ ఇంకా ఇంకా ఏ అసలు ఏ రాధ ఇ ఏదో ట్రై చేసాం గివిందట్ గివిందట్ అని పెట్టుకుంటా ఇంకెట్టో దేవుడు దయవల్ల పాస్ అయిపోయిన అంతే ఆ సబ్జెక్ట్
మళ్ళీ మ్యాస్ మీకు
ఉందక్క ఈ సమ్ఐ కదక్క మాకుంది పోయింది సార్ పోయింది సార్ మ్యాథ్స్ అన్నట్టు పెట్టారు ఇప్పుడు బయోస్టాటిస్టిక్స్ అని పెట్టారు
పేరొకటి మార్చారు
మంచే ఈసారి ఇక్క క్రిటికల్ గా ఉందక్క
ఇది స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ కొంచెం కష్టంగానే ఉంటదర
చాలా టఫేనక్క అసలు ఇది ద నుంచిన ర అనా పాడియన్ పాటింగ్కాయ దోన చ నీకు అర్థమైందా చెప్పు అన్న పడ్డా సార్ ఏం సార్ మీరు కనీస జీరో వేలుని చెప్పు అన్న టిక్కెట్ ఇచ్చాండి నన్ను
ఆ నీ పేరు మెన్షన్ చెయకరా
ఆ అవునక్క మెన్షన్ చేసేసా
ఆ
ఇది రికార్డ్ చేసుకుంటుల్లాక్క
చేసుకుండదిరా మనం మాట్లాడే సొల్ అంతా సొల్ల అంతా వింటది ఇది
ఏవో ఇంటారేవో ఏ సరడా లేదని ఇదంతా సొల్లంత ఇన్టున్నారేమో
అనుకుంటారు కావచ్చు వాళ్ళు నేను మేము ఏం మాట్లాడమని చెప్పాము వీళ్ళేం మాట్లాడుతున్నారు అని
నిజంగానే అనుకుంటారు అయినా ఒ ఒక్క టాపిక్ గురించి అంత మాట్లాడాలంటే ఎవరికొస్తదక్క చెప్పు
ఇప్పుడు టాపిక్ గురించి అంటే ఇప్పుడు ఎలా ఫర్ సపోజ్ మూవీసే తీసుకో నీకు మూవీ ఏ మూవీ అంటే ఇష్టం ఇది ఇష్టమక్కా అంటావ్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు వాళ్ళ రోల్ నీకు ఎలా నచ్చింది. లైక్ అలా నేను చూసింటా అనుకో, నేను నాకు ఇది బాగా నచ్చింది నాకు నాకు ఈ సీన్ బాగా నచ్చింది. నాకు ఈ సీన్ బాగా నచ్చింది. అలా నేను చెప్తా కొన్ని అలా అయిపోతుంది టెన్ మినిట్స్.
ఉ నా టెన్ మినిట్స్ ఈజీగా గ జవ దొక్క చ్ ఇలాంటి టైమ్ లో నాసలు కనబడను.
ఇందులో నాకు ఆ సీన్ నచ్చింది. ఆ ఎమోషన్ బాగా నచ్చింది. ఆయన యాక్టింగ్ బా చేసిండు. అలా అక్కడ ఒక సీన్ అయిపోద్ది ఇంకోటి ఇప్పుడు ప్లేసెస్ తీసుకేదా నన్న ఇప్పు బీచ్ తీసుక ఎగ్జాపుల్ ఇలా బీచ్కెలా ఇలా అందరం ఎం ఎ చేసాము పక్కన ఫుడ్స్ ఉన్నాయి, షాపింగ్ చేసాము.
ఉ
ఇంకా చ్ సన్స ఆ సన్సెట్ వరకు అక్కడే కూర్చున్నాము.
అది బాగుంది, ఇది బాగుంది అనుకుంటా మాట్లా
ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంతే ఇంకా ఇంకా ఏదైనా ను ఫిషెస్ అలా చూస్తావుగా
ఇంక ఇష్టమైన ప్లేసెస్ ఎక్కడ అది ఎక్కడెక్కడ ఉంటది. దాంట్లో మీరు ఎంజాయ్మెంట్ ఏంది అంతే కదా.
ఆ అంతే అయిపోద్ది ఇంకా టాపిక్ టూ టాపిక్స్ తీసుకుంటే అయిపోద్ది. అది కొంచెం అది కొంచెం మాట్లాడవు అనుకో. అంత ప్రాబ్లం ఉండదు ఇంకా ఫెస్ట్ ఫెస్టివల్స్ గురించి కూడా మాట్లాడచ్చు నువ్వు ఈ ఫెస్టివల్ నాకు నచ్చొద్ది. చ్ ఇలా ఎంజాయ్ చేస్తాం. మేము ఫ్యామిలీ తో ఇలా ఎలా మందరమొ ఈ ప్లేస్కి ఎలా అందులోనే చ్ ఒక టాపిక్ కంటిన్యూ అవ్వాలి.
అంటే చ్ ఈ ఫెస్టివల్స్ లోనే తీసుకు కుంటే మీరు మీరు ముస్లిమ్స్ కదా, మీకు ఎక్కువ ఆచారాలున్న ఉంటాయి కదా.
ఆ మా దానికన్నా మీవే ఎక్కువ ఉంటాయిరా, మాది మహా అయితే ఏంటా మాది ఏంటంటే లేచాము, తిన్నాము పడి కున్నాము, వండుకున్నాము అన్నటె ఉంటది. మీదయితే ఒక హిస్టరీ తెలుసు అనమాట మాది అంత హిస్టరీ తెలిదుగా. మీది పండగకి హిస్టరీ ఉంటది.
మా ఆ అది హిస్టరీ ఉంటది బట్ మీకు ఎక్కువ సైడ్లు మాకు అనిపిసది అంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్క ప్రోగ్రాం తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఆచారాలు ఉంటాయేమో అనీ అట్లా చేయాలి ఇట్లా చేయాలి
ఇప్పుడు రంజాన్ అంటే నువ్వు ఫాస్టింగ్ తీసుకు కోచ్ ఎగ్జామ్
ఇప్పుడు మీరు తీసుకున్నార అక్క ఇప్పుడు మీ మీరుప్పుడు చేస్తున్నారా
ఆ చేసున్నా ఇప్పుడు పీరియడ్స్ కాబట్టి మధ్యలో ఆపేసా
ఆహ అట్లా కూడా ఆపొచ్చక్క
ఆ ఆపోచ్చురా నువ్ పీరియడ్స్ వచ్చాయంటే గ్యాప్ ఇవ్వాలి ఇంకా సెవెన్ డేస్ ఆర్ నైన్ డేస్
ఆహా నార్మల్ ఇంకా కంటిన్యూ చేయోచ్చా
ఉమ్ ఇంకా ఆపేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు డేట్ ఉంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను డేస్ తీసుకుని ఉంటావు సెవేన్ డేస్ నైన్ డేస్ నువ్వు తీసుకుంటావుగా గ్యాప్ఆ ఆఫ్టర్ ఫెస్టివల్ నువ్వు చేస్తా అంటే ఆ సేవ్ సెవెన్ నైన్ డేస్ మళ్ళీ చేయాలన్నమాట చేసేవాళ్ళు రంజాన్ పడుగ అయిపోయిన తర్వాత ఉమ్ లేదంటే ఇంకా మన ఇష్టం
అంటే ఇన్ని రోజులు పర్టికులర్ గా ఉంటద అక్క
ఆ తర్టీ డేస్ రా
ఆహా
హు
మాకు అదేలే మా క్లాస్ వాళ్ళు కూడా ఉంటున్నారు మళ్ళీ ఆపేస్తున్నారు మళ్ళీఆ
ఆ అ మన ఇష్టం ఆపోచ్చులే గాని ఆచ్ ఆల్ గా థర్టీ డేస్ ఉండమంటార అన్నమాట
ఉమ్ ఎన్ ఎన్ లాస్ ఆఫ్ కనవా
ఇప్పుడా ఫైకిరా
అంటే పాస్టింగ్ కద కొంచెం ముందుగానే లేచి ఫోర్ క అట్లా తీనేయలి కదాక్క
ఫాస్టింగ్ ఉన్నప్పుడేమో త్రీ థర్టీ కాల్ కాల్ కట్చేరా మళ్లీ కాల కట్ చేయి లెవెన్ మినిట్స్ అయ్యింది మళ్ళి కాల్ కట్అయితే యాడ్ అవ్వదు
ఆ సరేక్క
హ్మ్ తీసేస్తావా